హలో
హలో
హో
మా
ఆ
ఆ వినిపిస్తుందమా
ఆ హ
ఉ
ఆ
ఏం చేస్తున్నారు
ఆ
మార్చ్ లెక్క
డిమార్ట్కి వెళ్ళొచ్చారా ఏమేమి కొన్నారేంటి.
ఏ ఇంట్లోగే ఆ సరుకులు అవి కొంచెం గారిట్లు ఆ ప్యాను
ఆ గరిట్లు ఎంత పడినాయ్
ఉ వంద రూపాయిలు
ఏన్ నాలుగు గరిెట్లు తొంభై తొమ్మిదా
డజన్గానే ఉన్నాయ్
ఏ ఏంటి
రిజన్గానే ఉన్నాయ్
ఆహా కాదు గరిట్లంటే కొంచెం పెద్దగానే ఉన్నాయా
ఆ మీడియం సైజు
ఆ హా
పోడ్ కున ఎమ్ లేవు మీడియం సైజ లో
అవునా
హ్మ్
అయ్యో నేన్ వీడియో కాల్ చేస్ చూసేదాన్నిగా
బావ్ గార్ వచ్చిండు
హ్మ్ సర్లే తర్వాత్ చూస్తాలే
హుమ్ హ్మ్
హలో
మూపమ్మా
ఇన్ పిస్తుందా
ఆ ఆ
తల కయి కూర ఎలా చెయ్యాలి
లక్క లీ కూరా మా అదేలే మశాలా ఉల్లిపాయల్ పచ్ మిరప్ కాయలు ఎన్ని మటన్ లోనే ఎసి మశాలా పేస్ట్ చేస్తావు కదా
ఏది మాముూలు గస్
గస్ గస్ సాలు చెక్క లవంగా యాలాక అల్లం అం తం త ఎసి మెత్తగా పేస్ట్ చేసి ఊ ఉల్ పాయి ఎగక తామ్ పసుపు కారం అందె అల్లం పేస్ట్ అన్ని ఏశి మాడు వాట్ర్ రైడు మటన్ లాగే చేయాలీ
ఓకే ఏమో ఈయన అంటున్నారు మరి చూస్తాన్ ఎప్పుడన్న తేవడానికి బాఉం ఉన్న రోజున అని సరే చూద్దాం లే ట్రై చాద్ దంమ్ ఎపుడ్ చేయలే కదా మరి అది ఎలా కడగాలి ఏంటి
అడగొద్దు బానే మామూలుగానే కడుకోడమే
ఆహా
హా
ఆ
ఎం జో తెల్ స
అదే అదే మ్మ్ చెల్లి నువ్వు ఎలారా
ఆ ఎల్లుం దిగ వచిండా ఆ
ఎవరు వచ్చిందా
మా ఇంటి కొచ్చింది అ ఎళ్ళం
ఓకే ఓకే హ్మ్ మాన
ఆపు అన్నారు
హ్మ్ అదే మొన్న ఇక్కడ ఏదో ఎగ్జిబిషన్ పెట్టారు హైద్రబాద్ లో ఆ ఎగ్జిబిషన్ లో బాగా మంచి మంచి ఈ చ్ ఆ అ జూల్ రీస్ అవన్నీ చాలా తక్కు రేట్లో పెట్టారంట ఇక్కడోక అమ్మాయి ఎళ్ళిందిలే
ఇన్ పిస్తుందా
ఆ
ఆ ఇక్కడ ఒక అమ్మాయి ఎళ్ళింది చెప్తుంది చాలా బావున్నాయి సిస్టర్ అసలా చాలా మంచి ఐటెమ్స్ పెట్టారు మనం కొనుక్కోవడానికి మంచి కలెక్షన్ ఉంది అని చెప్పి అంటుంది
ఔనా
ఆ అయితే సరే చూద్దాంలేండి ఈ సరి ఇప్పుడన్నా కుదిరితే ఎళ్దాం లే అనేసి అన్నాను అంటే అది కొద్ది రోజులే ఉంటది ఎక్కువ రోజులుండ దు అన్నట్టుగా మా చెప్పింది
అదే చెల్లి మా చెల్లొస్తది గయదా మీ పిన్నమ్మ అప్పుడు ఎలకే పోద్ది
మధ్య మధ్యలో కట్ అవుతుంది
నాద
వినిపిస్తుంది గాని మధ్య మధ్యలో అక్కడక్కడ కట్ అవుతుంది
ఊహు వస్తుంది వెళ్దాం వెళ్దాం అంటుంది
ఆ ఆ
వచ్చినప్పుడు వెళ్దాం
అలాగే అలాగే వెళ్దాం ఇదే రేపు సండే కదా వెళ్ళాలి ప్రేయర్కి ఆంటీ వస్తదంట ఏమో తొందర కావచ్చు ఎవరు
విజయవాడ వస్తావా
విజయవాడ అదే క్లారిటీ లేదు ఇంకా
ఇదో పండగ కద హైదరాబాద్ ను చేయించుకుంటారు బా
ఆ అవునవును అదే అనుకుంటున్నా నేను కూడా మరి బస్సులో వస్తామో ట్రైన్లో వస్తామో క్లారిటీ లేదు నేనైతే ఆ ముందు రోజు ట్యూస్డే పడింది కదా వెళ్దాం ట్యూస్డే రోజు మార్నింగ్ వెళ్లడమా లేదంటే సోమవారం రోజు వెళ్లడమా వెళ్ళి తొందరగా అదే పెళ్లి రోజునైనా రిటర్న్ వచ్చేద్దాం పెళ్ళి చూసుకొని అని అన్నా
ఆ
రా
యే మో అదే చూస్తాను ఇంకా క్లారిటీ లేదు అదే తనేమి చెప్పలేదు తను చెప్పిన దాన్ని బట్టి ఆలోచన చేసేది అదే ఏమో చూడాలి నేనైతే వెళ్దామనే అంటున్నా మరి ఈయనేమంటారో నాకు తెలీదు
నప్పుడు అల్లా రాకపోతే ఏమనుకుంటారు
ఉమ్ అవును బుడ్డోడు ఫంక్షన్ కు వచ్చారు కదా నేను అదే అన్నా ఆయన్తో బుడ్డోడు ఫంక్షన్ కి వచ్చారు బాగోదు ఒక అడుగు వెళ్ళి కనిపిచ్చి వచ్చేద్దాం మనం మళ్ళీ మళ్ళీ జరిగేది కాదుగ దా ఇదే ల్యాస్ట్ కదా అని కూడా చెప్
ఆ ఇంక కర్నయిల పెళ్ళిళ్ళ అందరే అందరువి అయిపోయినాక ఇంకెవరు అన్నారు కొత్తగా లైన్లో ఎవరు లేరు కదా అదే చెప్పాను చూడాలి
హలో
ఆ చెల్లి
ఇష్టందా
ఆ వినిపిస్తుంది
ఇద పడకలే సార్గా అపిస్తుంది అమ్మకినా పడట్లేదు
అవునా నీ ఫోన్లో బానే వచ్చిన చెల్లి
అవును
నీ ఫోన్ క్లారిటీగా ఉంది చాలా బాగానిపించింది నాకైతే ఈ మళ్ళ ఈ ఫోన్ అంట వేరేగా ఉందనుకుంటా క్లారిటీ మిస్ అవుతుంది మళ్ళీ మాడ వినిపి కనిపిస్తుంది గాని కొంచెం కొంచెం అక్కడక్కడ కట్ అవుతుంది
అద నాకు వినిపిస్తుంది వాయిస్ బాగాంది
ఆ ఇవేం కొన్నో
బాక్స లో
ఆ
ఆ బాస్మతి రైస్ ప్యాన్ ఒకటి అట్ల ప్యాన్
పెనా పెనమా పెనం ఎంత పడింది అట్ల పెన
ఆ ఐదు యాభై
ఏ బ్లాక్ నన్ స్టిక్ పనా నన్ స్టిక్
నాన్సిక్ నాన్సిక్ పాలెస్
ఆహా
అ చవాతాయి ఆ
నా దగ్గర ఉన్న చూసావా నువ్వు
ఆ
నా దగ్గ ర్ ఉన్నది నాన్ స్టిక్ లాగే ఉంటది కాగాని ఇటుకరాయ కలర్ వస్తుంది కదా
ఆ
ఆ ఆ టైపు విశల్ మాటలు అప్పుడు ఫోర్ నైన్టీ నైన్ కి పెట్టారు అనుకు అసలభ భలే దొరికింది కదా అనుకొని తీసుకున్నా బాగా పని చేేస్తుంది అయితే
మన్నా
అది ఎక్కువ నాన్ స్టిక్ పదిగా లేదు ఆ పెన్నం ఏంటంటే పల్చగా ఉన్నప్పటికీ ఎక్కువ నాన్ స్టికీగా లేక పోవడం వల్ల ఆ ఏమంటారు ఆ బ్లాక్ది అయితే నాన్ స్టిక్కీగా ఉంటంది కదా అదంతా రాను రాను పోతుది కదా
హ
వస్తాంటే చపాతీలకి వేరే అట్ల ఇప్పుడు పాడైపోయిన అట్ల పెన ఉంది కదా అది వాడుకో చపాతికి ఓలి అట్లలకు మాత్రమే ఇది వాడు అలాగైతేనే నీకు మంచిగా అట్లు ఎప్పుడు వేసుకున్నా ఏ ఎప్పుడు ఏ అట్
ఇ నాన్స్టిక్ కాదు అల్యూమనియంం అంట
అల్ మని
ఆ ఇ అల్యూమినయం మేడ్ ఫ్రమ్ అల్యూమినియం ఉందా అసలు ఇక్కడ నాన్ స్టిక్ తీసుకోవాల అమ్మ
అవునా
ఇప్పుడే ఎలా వచ్చిందో ఏంటో చూడాలి
అంటే అది ఎట్లా ఉండిద్దో ఏమో మరి
నాన్స్టిక్ చూసాము అమ్మేమో లోతుంది. అదుంది ఇదుందని చెప్పడం వల్ల అసలు వద్దని పెట్టేసా నెక్స్ట్ పిలిచి మరి తీసు కుంది
ఆ
సర్వేషనల్లాగా
ఆ
ఆ జూత్తే అల్యూమనియయం ఇప్పుడు జుత్తే
అయ్యో సరే అట్లయితే ఏ
ఆ ఏ చూస్తా అట్లు బానే ఉందో యూస్ చేస్తాను. ఆ పెనం వెడిని నాన్ స్టిక్కర్ ఆ చపాతి కైనా అయినా వాడేయచ్చు.
ఆ చపాతికి వాడేసావం టే ఇబ్బంది లేకుండా ఉంటది కొత్త దాంట్లో పాతది పడేసి కంప్లీట్ పాడైపోతే గనుక పడేసి
ఇప్పుడున్నాయి మూడు వేస్ట్వే పడేయాలి అవి.
ఆ ఎందుకు ఉంచుకొని ఇంట్లో
ఉన్నది ఇప్పుడు ఉన్నది ప్రస్నవా అది పొంగు పొంగినట్టు పైకి ఉబ్బినట్టు వచ్చింది మధ్యలో అది పైకి ఉంది కొంచెం. అంత పర్ఫెక్ట్ గా ఏదైనా పెసరట్లు అయి సరిగ్గా ప్రాపర్గా రావట్లేదు అవి. దాని వల్ల ఇది అ అట్లా ఉన్నాయి అన్ని ఆరు వందలు, ఐదు వందలు అలా రేట్లు ఉన్నాయి నాన్ స్టిక్ ఎక్కువే రేటు.
అవునవును
ఆ సల్మాన్ లో కూడా ఉంటంది.
నే నేను ఇక్కడ నాకు నా నాకు ఇక్కడ నేషనల్ మార్ట్ కదా అయితే సరే వెళ్ళి చూశాను గాని అన్ని వేస్ట్ లాగాన్నాయి ఏం బాలేదు. సరేలే అని ఇక ముకసారి విషాల్ మార్ట్లో కూడా చూద్దాము అన్నట్టు ఊరికే చూసా భలే ఉంది అసలు పెనం బావుంది సింపుల్గా ఉన్న పెనం గట్టిగా ఉంది. ఇక నాన్ స్టిక్కీగా అనిపియలేదు అది నార్మల్ గా ఉంది మంచిగానే
నిది పేర్స్ వాళ్ళది, నిధి వాళ్ళదే తీసుకుందామ్మ.
ఈ సారి నువ్వు తీసుకోవాలనుకుంటే కొంచెం డబ్బులు ఉన్నప్పుడు ఇండస్ వ్యాలీలో తీసుకో ఇ ఇండస్ వ్యాలీ ఇంండస్ వ్యాలీ
ఎస్ వాళ్లి కంపెనీ లేదే అందు ఏబ్రియేషన్ దాంటలా
అరే ఒక్క నిమిషం ఉండ శ్రీ నేను మళ్ళీ చేస్తానుండు.
ఓ ఓకే